హలో
హలో ఇనపడుతాంద ఉదాయ్ ఆ ఇనపడతాంది
ఆ నీకు ఇన్పిడి సాను
పోనా బ తద
ఏం చేస్తారా బా పొద్దున్న నుంచి ఈ రోజు
ఏం చేస్తావా పొద్దునే లేసావు
ఆ
పోతాము వస్తాము తింటాము కోనుకుంటాము మళ్ళా రిపీట్ అంతే
రిపీటా
ఉమ్ అంతే ఈ ఎట్లా బ ఎవడ ఎట్లాంటుంది అట్లా ఉంటుందిద కొత్తగా ఏమ ఉంటుంది వాళ్ల బాధ వాళ్లది మన బాధ మంది ఇన్న బా ఇన్న సూతనే ఉంటది అంత
ఎదగ తనే ఉంటుంది
బాగా విన పడుతుందా లేదా
ఆ వస్తది బాగానే వస్తుంది దాంట్లో ఏముంది ఏ స్ట్రక్కు లేదు ఏం లేదు లేదా మామూలుగా వస్తాంది వేరే దాంలో వచ్చినట్లే ఏం వస్తాను లేదు.
ఓకే
ఆగాగేం వచ్చలే కూడా కొన్నిట్లో వస్తాయి కదా వేరే టిల్లో
సన్నంగా మాట్లాడ ఇడిదక కొడత అన్నది
ఓకే
ఆహ ఏ మగ
ఏముంది అబ్బా నువ్వు మీరు ఏదన్ననత చెప్పాలంత అది అట్లా ఇది ఇట్లా అవి ఎట్లా అది ఇది
ఎన్నాపా పొద్దునే స్తర్ తొమ్మిది గంటకి తొమ్మిది నుంచే పొదిన్నారా పదకొండు వరకు అవివి చూహందా ఆ ఆ అదే చూసేది ఫోన్ లో చూసేది ల్యాప్టాప్ లా చూసేది
పత చ సద
ఆ
ఊహు
ఫోన్ ఉండేది మళ్ళా ఫోన్ చేస్తారు వాళ్ళు చెప్తారు ఏం చేస్తా నువ్వు ఎట్లా ఏమేం చేస్తావు పొద్దున్న నుంచి న అడ్గతాధ ఓ ముప్పద్ నిమిషాలు పదైదు నిమిషాలు ఇది వరకు మాట్లాడతారు అవి ఇవి మళ్ళా ఫోన్ చేస్తామని కట్ చేస్తారు మాది మా పని మాది మల్ళ కొనుకొనేది పోర్లాడేది
అే
అవే పనప్ప మళ్ళా చేసే అంతకు చూసుకొని ఉండేది
హూ హమ్ వాళ్ళు ఎప్పుడు చేస్తారా అంతవరకు ఓకే
ఆ కాసుకోవాల చూస్తా ఉండలా మనము నేర్చుకోవాల చేయాలంటే అది ఇది ఫ్రీగా నేర్చుకునేది మనకి ఉపయోగపడుతుంది ఇది అంత నాలే అంతే యూ ట్యూబ్ కాదు మామూలుగానే వాళ్ళది ఉంది ఒకటి సాఫ్ట్వేర్
సాఫట్వేర్ ట్రైనింగ్ విడియాలి మొత్తం అదే ఎట్లా నువ్వు నేర్చుకోవాలంటే ఎట్లా మరీ
వాళ్ళది ఉంది మా దాని లాప్టాప్ల కి ఏసిన్నారు
ఉమ్
ఆ నా దాంట్లో నుంచి వాళ్ళదుంది ఎంతయా ఎక్కువ ఉంది అప్పు అది సాఫ్ట్వేర్ దొడ్లు అ వేసినారు ఆయన చూసుకొని ఉండేది నేర్చుకోవాలి ఇంకా చాల ఉంది నేర్చుకునేది
ఊహు
ఉమ్ జనాలు బాగానే పారాడుతారు ఇక్కడ తెల్సునేమి
ఎక్కడ
ఈడు బయట మేము ఉండేతామ
ఉ హమ్ ఎంటికి పారాడతారు
అది ఏమో దినం ఎం తప్పు పొదిన్నారా పదకొండు వరకు పాదడుతానే ఉంటారా
ఇ అంతేనాప్ప తెలుసు కదాదమ్మో కాని పోరాడుతాను వాళ్ళు బద వాళ్లది ఆ కింద కూ కొని మీటింగ్ ఎస్తుఎంన్టారు దోమలు కొరకుతా అన్నా కానీ వాళ్ళు కొరకుతా అంటారు రత
అద ఆ కొద్దిమంది ఏ విజిత్లంగా ఉంటారు జనాలు ఇంత లగ్ ప్యాంట్లు ఉంటారు ఆడిపిల్లలు ఎట్లాంటారు ప్యాంట్
వాళ్ళ కాద అ ఎవరు చెప్పుయి ఇల్ మర్యాళ పో పుత ఫుల్ ప మన్ని కూడా రీల్ బంబ జిండు స్వాదే మలయాళంది
అవునాప్పా
అఔట్ మడ అడి మరి మరి పీపుల్ని కుక్ ఉంటుంది హెయిర్ స్టైల్ ఫ్యాంట్ అయిపాయే
ఏ ఏందన్నా గాని ఫస్ట్ వాళ్ళు ఉంటారు అప్ప దానికి ఇంకా ఈ నీలేష్ చెప్తాడు గడు ఎవడ ఉన అది ఏంద వాటర సాలద
అదే కదా
హ
వాళ్ళు
ఏ అంతలే వాళ్ళ బాధ వాళ్ళది మా బాధ బాంది
దుడ్లు ఉండే వాళ్ళు ఉంటారు అప్పు దాలో
ఉహు
మంచి డబ్బులు ఉండే వాళ్ళ ఉంటారు వాళ్ళాంట్లో ఏమ అనుకుంటాము అంతా ప్రతి ఒడు ఏదో వేరే దేశాలల్లో ఉండే వాళ్ళ ఇంటిక మూడి ఇండ్లు ఉంటే ఐదేళ్ళలు అంటే రెండు మ రెండు లో అన్నా మూడి ఇంలోల అన్నా డన్నా ఉంటది బేరే దేశాలల్లో
మంచి మంచి ఇండ్లు దేమా వేరే వేరే దేశాలు మంచి మంచి జింలు
ఆ
అప్పుడు ఎదో ఇదాకదా కరెక్ట్ అదదా సౌదీలో ఇన్ని కోట్లు ముప్పై కోట్లు ముప్పై ఐదు కోట్ల
ఆ
ఆ వన కడితే సౌదీకి గవర్నమెంట్ కి వళ్లు ఉరి శిక్ష రద్దు చేస్తారని చేపిండు పైన లేదంటే ఉరి శిక్ష చేస్తాం అన్నట్లా
ఏయ్
నేను మొన్న ఎవడో చూసి రీల్ అది ఎప్పుడుదో న్యూస్ తెలీదు సో ఏం చేస్తారుంటే వా వాళ్ళ వాళ్ళే అంత కలెక్ట్ చేసుకొని డబ్బులు
ఆ
ముప్పై ఆరు ఎంత ఉంటది నలభై చిల్లరా సేలెక్ట్ చేసి అదంతా సౌతి కట్టి మిగిలింది వాళ్ళ ఫ్యామిలీ కట్టినారు. ఫ్యామిలీకి ఇచ్చినారూ అంట రెండో
ఏడలేదబ్బ అట్లా జరిగనా వాళ్ళకి ఏం తక్కు కఇప్పుడు డబ్బులు ఏం తక్కువే వాల్లకి గవర్నమెంట్ కి
ఉహ్ ఏమో వాడే అసలు ఆ రేంజులో జరిగింది చూడు మా
లేదు పా నువ్వు ఆ గవర్నమెంట్ క అసలు డబ్బులు అనేది తక్కువ ఉండాలే వాళ్ళకి ఏమన్న ముప్పై లక్షలు నలభై లక్షలు ఉంటాయి ఏమన్న ప్రతి రోజుల్లా సంపాదనలు ఉంటాయి వాళ్ళకి
కారు తొలేది వత్తద
ఆ ఇంకా అంత లేదు పవను నేర్చుపోయినాము ఏందో కొద్దిగా
అదే కదా నేర్చుకొని రమ్మంటే తోల్తా ఉన్న అర్థం కాదు
అంటే ఇంకా ఎక్కువ పెద్ద రోడ్లులకి ఎక్కియాలేదు.
ఆహా ఆడ వోడ సందు సందు ఆట్లా
అనగా నేర్చుకోయినాము ఇంకా నేర్చుకోవాల సేఫీ యాలా లైసెన్స్
ఫార్వేదార్గానే ఫోర్వీలర్ గానే సేపియాలంటావా
వచ్చే నేలా చేపిస్తామని అనుకుంటాన్నాను.
ఉహ్
ఇందు పురం గ్యాంగ్ అడిగేది ఎవరికాన్నా నువ్వు నువ్వు ఎవరో చేపిస్తున్నావు అంటున్నావ్ కదే
హ్ చెపిచ్చిన బ్రో ఎంత ఆడలేదు సార్ టూ వీలర్ అటు పాండి
ఆహా ఏండి రెండు ఒకేట చేపి చేసాం కాదంటావా నేర్చుకునేది ఐపోయింది ఇంకా ఇంకొకటి కార్ అంటే అదే రెండు ఒకే టె సేవిసేపోన్లా
హ్
హ్ అని ఊరికే లేకపోతే ఎందన్న సేపిస్త ఇతవా గాడ ఏం ఉంది నిది ఆవుడవడలా తిట్లాడకి ఎక్కడ పోఏకి
హ్
ఈ ఐదేళ్ళ తిప్పాలంటే భయం అయి తంది.
ఉన్న రెడిగా ఉంటారు కదా
ఉ అంతా పక్కలనే ఉంటరు జనాలు ఈ పక్క
ఈ పక్కకి ఎక్కింద గునే ఉన్నా తేలీసిన డిమార్ట్ పక్కకి
హ్
అడ ఉండే ఉంటారు డి మార్ట్ పక్క ఆ మళ్ళ ఆ అ
ఈ మధ్య ఎక్కువ అసలు ముందు అప్పుడు నేను చేసినా కూడా అంత అంతేం ఉండలేదు
హ
బట్ ఈ మధ్య ఎవడోన పోయినాడుకని ఖచ్చితంగా ఎవడు ఎవడు ఉండేది దాబెట్టుకొని ఉండేది బ నయల్ నుంచి మనంట
ఆ
బాగా అదేంది
స
స్కూలో ఏదో మాటు వేసి జింకలకి కాసుకుపోయినట్లు కాసుకునింటాడు
ఆహ పో ఇటనే ఉంటారు ఎక్కడ పోయినా జనాలు
ఉమ్
ఏమో ముగ్గుదు నలుగుదు ఈ మధ్య కెమెరాని పెట్టి అంతా చేంజ్ చేస మార్చేసినారు అంతా పోయ్యెది వచ్చేది
ఎదొ ఒకటి చలాన చూస్తి
ఆ
బండికి రెండు లక్షలు ఉందంట చలను ఆ బండే లక్ష రూపాయలుగాని ఉండదు కొత్త బండి అయినా గానీ అది పాద్ధి దాని ముందు రెండు లక్షలు ఉంది చాలను
ఆహా
ఇంగేంది అసలు వావ్ బై మిస్టేక్లో వాడు వాడి నంబర్ ప్లేట్ బై మిస్టేక్ లో వేరే నెంబర్ వచ్చింది అనుకో సపోజ్ ఎనిమిది పోయి ఎనిమిది వాళ్ళకి తొమ్మిది అట్లా కవర్ అయ్యి ఎనిమిది అక అట్లా కనపడింది లేకుంటే ఎనిమిది కవర్ అయ్యి ఎనిమిది ఇది ఇదియి తొమ్మిదిక్కట్లా కనపడితే అంతేనబ్బ అయిపోయినట్లే కథ వేరే వాళ్ళ మీది కి ఎస్తర అమ్మా కానా అగ అయ పాపడ దమూ గస్ ప స ప బల్
ఉమ్
ఉమ్
చలానా చలానా మంచి దూడ్లు దండిగ వస్తాయి అప్పుడు
దుడ్లుస్తనే వాళ్ళతో అసలు పెట్టు ఉండేది లేకుంటే వాళ్ళు తగ్గించేస్తారా ఇప్పుడు కావాలంటే ఒక మిషిన్ చెడిపోయింది అంటే వెంటనే రెడీ చేయిస్తారు వాళ్ళు ఫస్ట్
అదే చెప్పండవ చేయండవా అంటే చేేేసే
హ అందరు అట్ల అని కాదు బట్ చానా తప్పు
అస్లల్ల్లో అందా వచ్చ
ఉమ్ సరే లే అయితే
ఎవడదే పోల్లే మల్ళ
మళ్ళ చూద్దాంలే జాయింటే
ఆ సరేనప్ప
హ్మ్
ఉండదా బాయ్
హ్మ్